హలో
హలో నమస్కారం అండి
నమస్కారం అండి ఎలా ఉన్నారండి
బాగున్నామండి మీరు బాగున్నారా
అవునండి చాలా బాగునమండి బోన్చేశారా అండి
తిన్నారా అండి ఆ మాకు భోజనం అయిపోయిందండి మీరు తిన్నారా
ఆ తి
ఆ తిన్నారా అండి ఏం కూర అండి
మీదగ్గర
మా దగ్గర వాతావరణం ఈ రోజు కో చాలా చల్లగుంది మబ్బు మబ్బు ఉండే కనీ వర్షం లేకుండే మీ మీ మీ అటు సైడ్ ఎట్లా ఉండయండి
మాది ఇయాల ఆలూగడ్డ
హలో
మా సైడ్ మొత్తం గాలి నడుస్తందండి
అవున అండి
అవునండి
ఈ మాసేడు కూడా మేము టమాటా ఆలుగడ్డా అండి
టమాటా ఆలుగడ్డ అండి
అవునండి మీరేం తిన్నారండి లేదండి మవైఫ్ చేస్తారండి
మేము ఆలుగడ్డ ఇంకా పప్పు తిన్నామండి
అవునా అండి
అవునండి
ఉహు ఇంకా ఎలా పోయిందండి ఈ రోజు మీది
ఈ రోజు నాట్ బ్యాడ్ అండి మంచిగానే పోయింది ఆఫీస్కి వెళ్ళ బ్యాగ బానే ఉందండి ఇయల
అవున అండి
మార్నింగ్ చూడండి ఆ మార్నింగ్ చూడండి ఇడ్లీ ఉండే టిఫిన్ లో
ఉమ్
ఇడ్లీ తినేసామండి మళ్ళా మధ్యాహ్నం వంకాయ ఉండే
అమ్మ
ఆ వంకాయ తినేసామండి ఇప్పుడు ఆలు గడ్డ ఇంకా పప్పు ఉండే అండి అది తినేసామండి అవునండి మీ రోజు ఎలా పోయిందండి
చాలా బాగా పోయిందండి మాకు కూడా పొద్దున్న మార్నింగ్ వచ్చేసి ఇడ్లీ ఉండే మా కూడా అవునండి మళ్ళా మధ్యాహ్నం వచ్చేసి అన్నం టమాటా ఆ టమాటా పప్పు
టమాటా పప్పు మిక్స్ అండి
హా అండి కందిపప్పు ను టమాటా మిక్స్ చేస్తారండి
ఆ అది కిచిడి లెక్క నండి
లేదండి పప్పు అండి టమాటా పప్పు ఆ పప్పు హా చెప్పండండి
ఆ ఇంకా ఆకు ఏదో సందలు ఉందంటకదండీ మీ సైడ్ అ
అవ్ అవునండి నాగపూర్ సందలగా మా దగ్గర ఆల్ ఉ స్టార్ట్ అయిపోయిద్ది దాన్దీ ప్రక్రియ డెకరేషన్ డెకరేషన్ ఆంటీ తో ఈరోజు సిక్స్ కదా అండి సెవెన్ ఎయిట్ రెండే రోజులు ఉంది కదా నైన్త్ నైన్ కి ఉంది మా దగ్గర
ఆహా లైన్
ఆ సో ఇక్కడ సౌదీ ఏరియాలా నిన్న నైట్ చేసేసారు కొంత వరకు
ఆ
ఆ ఒక క నలభై యాభై ఫీట్ల రోడ్ చేసేసారు ఆల్రెడీ నిన్న చౌరస్తా దగ్గర నుంచి ఒకటి రహీం బాయి ఇంటి దగ్గర అని చేసేసారు
ఆ
ఇంకా ఇయ్యాలా బొందలు తవ్వారు బల్లీలేసి ఇంకా కంటిన్యూ చేస్తారు ఈ రోజు నైట్ చాలా బాగా డెకరేషన్ చేసారండి ప్రతిసారి కన్నా కూడా లేదండి మేము వెళ్ళామండి ఆ ఈసారి మంచిగా మంచిగా చేశారు మేము వెళ్తాం సందల రోజు వెళ్తాం ఇప్పుడు ఈ నైట్ల డెకరేషన్ అప్పుడు వెళ్ళాం కానీ సండే రోజు వెళ్తాం
ఈ పులీలు అస్తనాయట అది మీ దగ్గరేనా అండి
పులీలే పులీలు లేదండి మా దగ్గర పులీలు రావు మా దగ్గర మా చుట్టుపక్కల పల్లెలల్ల అస్తయి అస్తయి అంటారు ఎప్పుడో ఒకసారి అట్లా అట్లా అస్తయి
ఆహా అట్లా అంటాలేనండి ఇప్పుడు సందల కోసం అండి
సందల కోసం పురీలు లేేరండి సందాల కోసం గుర్రాలు వస్తాయి
అవునా అండి కాదు ఇన్నా అండి పులీలు కూడా వస్తాయి ఇ మా బాగుంటది అన్నట్టు ఇన్నా అండి
లి తీసుకస్తే ఈ సారి తీసుకొచ్చేటోళ్ళు ఉండే మా అత్తమ్మ కొడుకుండే ఆనే మొక్కూది మొ మొక్కు మొక్కుకున్నాడట పు తాజబాస్ అందల పులి తీసుకత్త అని
అవునా
అది కూడా తెల్లపులి
అ తెల్లాపులి ఉంటదా, అండి,
అవునండి. ఉంటుందికదండి. తెల్లపులి ఉంటది కదాఅండి తెల్లపులి ఉంటుది తెల్ల పూలి మొక్కు తె అని మొక్కుకున్నాడట. కానీ ఆయన ఇప్పుడు ప్రస్తుతం అ అయితే లేడు ఊ మన ఊర్లో మరి పులి దొరక ఇక్క లేదో మరి ఎట్లానో మరి ఇజ్జతు పోతది అనిమ్మమ్మమరి ఎట్లనో ఏందని ఆయన పరారు ఉన్నాడు లేడు ఇక్కడ
పరారు, ఉన్నాడా అండి.
పులిదొరకలే కావచ్చు. మరి లేకుంటే రేట్ ఎక్కువ అన్నారూ కావచ్చు. పులికి మీరున్నది వాస్తవే పులి ఉన్నదని కాని పులి తెచ్చే మనిషి లేడు.
ఆ ఆహా అవునా అండి.
ఆ మీ సైడ్ అయితాద అండి. మరాఠ చందలు,
ఆ మాసైడ్ ఇతే ఇప్పుడు దాకైతే ఏం లేదు అయితే దాని విన్నా అండి. నేను ఇప్పుడు వరకైతే చూడలే.
ఆ అయితే మీకు మొన్నటి దాకా అయితే మొహ్రమ్ ఉత్సవాలు ఉండే
అవునండి.
మొహరం ఉత్సవాలు అయిపోయినాంక ఇకా మొహరం ఇరవై ఆరుకు ఇది ఉంటుది. సందాలు ఉంటది.
ఆహా మొహర్రం వెళ్తారా అండి మీరు
ఆ మోహరం వెళ్తాం కద అండి. మాది బంగ్లా ఉన్నది. మాది
అవునా, అది దేని గురించి చేస్తారా కొంచెం వివరంగా చెప్ప
వివరంగా అంటే ఇప్పుడూ మనా కరబలలో షహీద్ అయినా కుటుంబం అస్సేన్ హుస్సేన్ కుటుంబం ఉంది. కదా అలా గుర్తుకూ యాద్ చేసుకుంటారు. సంవత్సరం, సంవత్సరం, అన్నట్టు. అలామన్ యాదిలా
ఆ ఆ
అవునండి.
అయితే అది మొక్కుతే అవుతదా అండి.
అవుతుదండి. మన మనసు మీద ఉన్నది. మనస్సు తోటి మొక్కుతే ఐతే ఇక్కడ కూడా ఏ చూద్దాం అని చెప్తే ఏయ ఏ కాదా అట్లా, మనం మనసు తోటి నిీయ తోటి ఉంటే బరాబర అవుతాయ. ఏ పనులు కూడా అంతే కదండి.
అంతేఅండి, మన మీద కూడా
మన మీద కూడా ఉంటది. మరి మనం ఏదో ఆజమాయిద్దాం, అని ఉంటే ఏది కాదు, నీ అత మంచిగా చేసుకొని అరే అయితే నాకు బాగుంటది. అనుకుంటే అయితాయి. అన్ని పనులు కూడా అవుతాయి.
ఉ ఈ ముహరం అప్పుడే కదా అండి మీరు
అవునండి. ఇలా వెళ్తారు. కానీ మాబంగ్లాలో మా మాది ఏదేదో ప్రాపర్ ఉంది. కదా అక్కడ ఏ బంగ్లాలో కూడా అగ్గిలకి వెళ్ళి వెళ్ళారండి. అక్కడ గుండం అక్కడ ఆడతారు. అంతే అగ్గిలకెళ్లి ఎవరు రారు, అంటే ఎవరికు మాది పెద్ద సవారి అన్నాట్టు. మాది, ఎవరు కూడా పెద్ద సవారికి వచ్చి సవాల్ చేసేట వాళ్ళు ఉండరు అక్కడ అంటే నువ్వు అగ్లో ఇదేనా పెద్ద సవారి అని మాటకు మాట ఇచ్చేటోడు ఎవరు ఉండడు అక్కడ. ఆ మల్ల మళ్ళ అగ్గిలో పోదామని ఎవడన్నా చాలెంజ్ చేత్ చెయ్యడు అసలు భయపడతాడు పెద్ద సవారికి చంపనికి
ఆ అవునా అంటే వేరేటోళ్ళు
అంటే ముందు ఒకసారి ఏమైందన్ టే ఇట్లనే మా పెద్ద సవారికి ఒక ఆయన వచ్చి చా అగిలేకెళ్ ఇట్ల పోను పెద్ద సవారి అన్నా కూడా అగ్గిలేకెళ్ళి పోవాలి అని అన్నాడట సరే అంటే చాలెంజ్ చేసిండట ఛాలెంజ్ చేసి ఒక నాలుగైదు బండి కట్టెలేసి గుండ గుండంలో మంచి అగ్గి చేసి నిప్పుకలు చేసి పెట్టిళ్ళు. ఇది మాత్ తాత ఇది మా తాత అప్పుడు ఇది. మ తాత సవారి పట్టే అప్పుడు అయిందిది. ఆ మొత్తం నిప్పుకల్ అంటే గుండం పెద్దగుంటది అక్కడ నాలుగైదు బండి బల్ కట్టెలు పడతాయి దాంట్లో అదె చాలెంజ్ చేసిండు. అదే చాలెజ్ చేసిండు ఛాలెంజ్ చేత్తె మా తాత పోయిండు ఇగ మొత్తం అయిపోయినంక మజ్జిపోయినా ఇంకా ఇంటికి పోయిండు పొద్దున్న మనిషి ఛాలెంజ్ చేసిన మని షి ఇంటికి పోయేసరికి ఆయన అ ఆ దూడేలు ఆవులు పెట్టేది ఉంటదిగా దాన్లగే ల్లి రెండు దూడలను సింహ పులి వచ్చి చంపేసింది. అప్పటి నుంచి అందరు భయపడుతారు. పెద్ద సవారికిి మాటలాటాల మాట్లాడాల అంటే ఛాలెంజ్ చేయాలంటే
ఆహా అయితే అది మరి అగ్గిలేకెళ్ళి ఎళ్లిందా
అవును అగ్గిల కూడా ఎల్లి ఎళ్ళింది కదా అగ్గిలో కెళ్ళి అప్పుడు మా తాత అప్పుడు ఎల్లిండట. అప్పట్నుంచి ఎవరు చాలెంజ్ చెయ్యరు ఇట్లయినంక అంత ధైర్యం రాదు ఆయన ముంగడ మాట్లాడనీకి ఎవరికి కూడ అవునండి ఇంకా అక్కడకు ఇంతకు ముందు కూడ ఒక మా ముత్తాత అప్పుడు ఏమైందంటే మొక్కు మొక్కుకున్నది నాకు ఇరవై పది సంవత్సరాల నుంచి పాప బిడ్డలు ఓ సంపా సం సంతానం లేదు అయితే నీకు సమర్పిస్తాను అని మొక్కిందట. మొక్కినాక, ఆ మీకు సమర్పిస్ త అని మొక్కింది. ఇగ మొక్కినాక ఆ సమయం వచ్చేసి సింది మొహరం వచ్చేసింది సవార్లు కూకున్నారు మంది మొత్తం వెయిటింగ్ మీద ఉన్నది కలెక్టర్లు ఎస్పీలు అందరు వచ్చిల్లరే అట్ల ఎట్లా అగ్గి లేప్తావ్ సమర్పించడం అంటే అగ్గి లేయాలి కదా ఇప్పుడు అగ్గిల ఎట్ల ఏత్తది ఇప్పుడు అగ్గి లేపితే ఖతం బంగ్లా బంద్ చేసి అందరి మీద కేసులు పెడతామని ఆళ్ళు రెడీ మీదున్నాలు పబ్ పబ్లిక్ మొత్తం గుండం చుట్టూ నిలబడున్నది పెద్ద సవారి ఏమో
అరేబ్బా
హల్ ని మొత్తం నిండి మా పెద్ద సవారి అంటే ఆల్ల ముంగడ పోయి సవారి తికో కున్నడు అరే అక్కడ అంతగనం అయిత ను నువ్ ఏం చేత్తలేవంటే ఏంమాట్లాడలే ఏం లేద్ సవారిఅచ్చి ఆలముంగడ కూకొని ఓ ఇట్లా కళ్ళు ఆర్పకుండా ఒకటె తిరు కుకున్నాడు నువ్వు సమర్పిత్ త్త అన్నావ్ గాఇప్పుడు సమర్పిచుడే కావాలన్నాడు బయటిక్ గూడా దిగలే బంగాళా కుకొన్ ఉన్నడు ఖతం మరి నేన్ మాటిచ్చిన అని బరాబర్ గుండం లేసింది పిల్లని పాపం గుండంలేత్తే ఆ పాప ఆ పాప అచ్చి ఒడిలున్నద్ పెద్ద తా రొడిలా అ అక్కడ గుండెం లేతే ఇక్కడున్నది మర్ అందుకు అప్పటి నుంచే మా బంగ్లా ఫేమస్ అయింది
మ్ ఆహా అది చాలా గ్రేట్ అండి
చున్నదండి మా బంగ్ల కు
అవున ఇది రియాలి
అవునండి చూసిన వాళ్ళు ఉన్న మా తాత వాళ్ళు చూసింది కండ్ల ముంగట
అరే బాప్రే అది చాలా గ్రేట్
అవునండి అందుకోసం కదాండి మేము కూడా అంతా మొక్కేది మరి
ఆహ సరేనండి ధన్యవాదాలు మీతోన్ మాట్లాడి నాకు చాలా ఆందంగు
ఓకే అండి మీగ్గూడా నాక్ సమయం కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదములండి ఓకే అండ్ ధన్యవాదు